ఆ అక్క ఆ అక్క ఆ ఆ బావున్నా కా బావున్నా ఆ బావున్నా హలో ఏం లేదక్క ఏం లేదు తిన్నావా అక్కా చిన్న లేచి చున్ను పాప పండుకున్నది ఆ ఆ లేదు షా ఫీల్లిమ్స్ ఆ
ఆ ఏం చేస్ టీలు వాడత
వంట వచ్చేసి గుత్తి వంకాయ నచ్చలేద్ కాద అప్పుందని అప్పు ఆ అవ్
హ్మ్ హు అత్తమ్మ వాళ్ళ
లేరు లే చిన్నోడు లేస్నాడు చిన్నారి వాడ్ని పడుకున్నది లేవలేదు ఇంకా గడతానే అ సభ అ ఎన్ని కాల్స అయినాయి న్ని కాల్సయనా
నాది ఇదిీని తటి రెండు
మా ఇంకట ఎంకర ఎంటే పంతొమ్మిది కావాలి ఇరవై చేసిన ఫ్రెం ఫ్రెండ్స్ది గ్రూప్ ఉండే అయితే చేసేసిన
అట్లా జయచ్చా
ఆ అవును్వు గ్రూప్ లో నువ్వు ఇప్పుడు షేర్ చేసినావ అనుకో ఇప్పుడు మన అదర్ యాప్ వాళ్ళకు ఉంటేనే కదా మనం కాల్ చేసేది యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తాన్నా యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి ఆ వాళ్ళకి ఏమని అంటున్నాను అంటే ఓపెన్ చేయండి ఓపెన్ చేసినాక నాకు ఎప్పుడో అది ఎట్లనో ప్రాసెస్ నేనుచెప్తానని వాళ్ళు ఓపెన్ చేసుకున్నాక మళ్ళీ ఫోన్ చేసిన ఫోన్ చేసినాక ఫస్ట్ వస్తుంది ఆ ప్రొఫైల్ ని
ఆ
చెయ్యడి టాస్క్ పూర్తి చెయ్యడి నెక్స్ట్ ఇ వస్తుందని చెప్పినా ఇ వావ్
ఆహా నేనంటన్నా
లేదు లేదు యాప్ ఏం చూ ఫ్రెండ్స్కి షేర్ చేస్ ఆ ఇరవై మంది పక్కా ఖచ్చితంగా ఆ చేసిరు ఓపెన్ చేస్ జీ రో ప్రొఫైల్ కూడా అ యి పోయింది తీన్ చార్లు పంపిది అయితే ఇప్పుడు ఇవాళ స్టార్ట్ అయితది కదా ప్రొఫైల్ ది న లేదు
ఆ
ఆ
అయితే ఆ ఇందమాత్ వచ్చి ఇ ఇరవై మంది తోటి ఆ సమా నలుగురులే నలుగురే గాఅంట కదా.
ఇరవై మంది పక్ క్క ఫోన్ చేసుడే చిన్న మాటలైనా పర్లేద్ దిగానీ పది నిమిషాల కంటే ఎక్కువ ఉండాలే
ఆహా అయితే ఇప్పుడు నలుగురు నలుగురు వ్యక్తులు అంటే ఏంటి నలుగురు నలుగురి మా నలుగురి ఫోన్ కాదా.
వాళ్ళు ఖచ్చితంగా పరిశీలించేది నలుగురియే పక్కా ఫస్ట్ ఇవే చూత్తారు వాళ్ళు లేదు ఇరవై మందికి పక్ పక్క చేయాలి నీకు ఇంకో టాస్క్ రాదు ఇంకా నాకు స్టార్టే కాలేదు ఇరవై మంది అయిపోయినా కూడా ఆ మరి ఇద అ మరి మూడు రోజుల నుంచి స్టార్ట్ చేసినా మూడు రోజుల అలా కదా అయిపోయింది ఆ మెల్ల మెల్లద్ నీకు ఫ్రెండ్స్ స్కూల్లో మంది ఉన్నారు కదాక్క, అవును అవును అవును అవును అవును అవును అవ్,
ఉమ్ ఇప్పుడు జెన్స్
చెయచ్చు ఆ చెప్తాం చెయొచ్చు అట తంగటిఊ కర్స్ అయితే నాలుగు ఎత్తాయయితే తే ఇద్దరు అయిపోయ్రా ఇంకొకరు ఇంకద్దరు ఆ సిరికి వచ్చిందిమో
ఆ సిరి ఫోన్ చేసింది సిరికి నేను మాట్లాడిన నేను ఆమెకు మాట్లాడినా నేను కూడా ఇప్పుడు నీకు ఫోన్ చేసినా ఇద్దరు అయి్యన అనుభావ్
ఓకే ఇంకిద్దరు చెయ ఇంకిద్దరు చేసానికి ఇంకా టాస్క్ ను అయిపోతా గట్ట అన్నా అడుగు అనా జూస్కోలే అవునా స సాయంత్రం అయినా కూడా సరే లే లేదు పది నిమిషాలుని ఇష్టము ఇంకా ఎక్కువ ఉంటే కూడా దానికి నో ప్రాబ్లం ఇప్పధా ఆంద ఓకే ఇంకెక్కువనే ఉండాలి. ఇంకెక్కువనే ఉండాలని తక్కువ ఉండద్దు అది మన క్యా అస్ కాదు. మన ఇష్టం. నువ్వ ఎంతసేపన్నా మాట్లాడుకో ఆ సరే అక్క హలో సరే అక్క ఓ ఇంకేంత సేపు మాట్లాడతావ్ ఏయ్ ఇగా మాట్లాడతావా ఏం చేతాన్నావ్ అనీ అడుగు
మాళ్ళు
మా అల్లు
అమ్మా ఆ అరే ఏం కువా ఏం కువా
ఆ ఏ ఆమ్ తిన్నావు.
ఎంకువ బుచ్చి ఏం చెత్త బుచ్చమ్మ ఏం చేత్తంది. బుచ్చమ్మ ఆ